హలో చెప్ పాండి
చెప్పాలండి ఎక్కడ నుంచి బాగున్నవాడిని బాగున్నారు
బాగున్నా అండి బాన్ చెసారా టిఫిన్ అయయిిందా అండి ఇంకా లేదండి టిఫిన్ చెయ్యాలండి చేస్త న్నారండి మా అమ్మ చేస్తున్నారండి వంట మాట్నండి హ్మ్ అంటే నిన్న పండగండి మా ఊర్లో ఉగాది ఈరోజు సర
అవునా
ఉమ్ మీ సైడ్ ఎరుకున్నారా అండీ పండుగ
లేదండి
ఎందుకండి జరుకోలేదండి
చెప్పుకోలేదండి
ఉమ్ ఆ అంటే మీకు పండుగలు ఏదా అండి లే అతే మీరే జరుపుకోలేదు పండగా లేధా అవునా ఆ జాబ్ కోసం వేరే వేరు వెల్లారా అండీ ఎ రక్క విజయి హ్మ్ జాబ్ ఎలా ఉందండి బాగా నడుస్తుందా ఉమ్ ఐ అంటే మా ఇంట్లో టీవీ పెట్టరండి. నేను బయటకి వెళ్ళి మాట్లాడుతా ఆగండి. అవన్నిట్లో పోషకాల్లో చెప్తాను. అ హలో ఆ చెప్ప ప్పండి ఇప్పుడు వినిపిస్తుందండి
ఉం ఏంపిస్తుందండి
ఉమ్
ఏం జేస్ తున్నారండి
ఏం చేయట్లేండి ఊరికే ఉన్నా అండి బ్రష్ చెయ్యాలండి బ్రష్ చేసి టిఫిన్ చేయాలండి. టిఫిన్ చేసి తలకి ఆయిల్ పె పట్టించుకోవాలండి తలంత నొప్పిగా ఉంది మా అమ్మతో ఆయిల్ పెట్టించు
ఎందుకండి
లేదండి నూనె వెట్లేకున్నందుకు అంతా తలంతా ఒట్టిగా అయిపోయిందండి తలనొప్పి
ఎంత చదివే వాళ్ళు మీ ఇంట్లో ఎవనన్నారండి
ఆ ఉన్నాయి ండి ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయిందండి వెళ్తున్నారండి టూ ఎగ్జామ్స్ అయిపోయయండి ఒక ఎగ్జామ్ ఇంగ్లీష్ ఎగ్జామ్ పోస్ట్పోన్ అయిందండి సెకండ్కి నార్మల్గా డి బాగానే రాస కదండీ
హలో వచ్చిందండి క్వశ్చన్ పేపర్
ఈజీగానే వచ్చిందంట అండి నేను కాదండి టెన్త్
అవునండి అడిగి అడుగు ఉంటారు కదా మీరు అడగలేదు
అడిగే అడి ఈజీ అద వచ్చి మాంటాండి
హ
అ ఉత్సాద్ భగత్ సింగ్ సినిమా పడింది అండి పోయొచ్చారా అండి
అవునండి
రాడి
అవును
బాన్నాడి సినిమా
బాగుందండి
బాగుందా అండి అ అ ఎప్పుడు పోయారండి
నిన్ననే అండి
నిన్నెప్పుడు పోయారండి
మార్నింగే వెళ్ళొచ్చాం
అవునా
ఆ
అ ఇంకేంటండి చెప్పండి ఏంటి విశేషాలు
చెప్పలండి ఏంటనేదిన్ నావుగా అతి స్పెషల్
బాగా జరిగింది నేను లేదండి భక్షలు అన్నం ఆలూ ఫ్రై ఆ బక్ష్యాలా చారు అని జస్త అంటే అంటే భక్షలు వచ్చిన పొట్ట తోటి చార్ చేస్తారు రసం పెడత తరి అది వైట్ రైస్ లమెన్ రయిస్ అ చేసి గుల కిీట కొబ్బరికాయలు కొట్టి మా ఊరి కేళ్లి మేన్ కొబ్బ కై కొట్టుకోన్ నచ్చి బోన్ చేసామండి చాలా లేట్ అయిందండి పూ ఇగ మధ్యాహ్నం తిన్నామండి
ఏ టైం అయిందండి అయిపోయేసరికి అన్నీ
అన్నీ అయిపోయేసరికి టువల్ అయిందండి ట్వెల్వ్ కి ఇక్కడ ఊర్లో పూజ అయిపోయిందండి టువల్కి నేను మా మ్ బ్రదరు మా ఊరి కెళ్ళాము అండి ఊరి కేళ్ళి కొబ్బరికాయ కొట్టుకొని వచ్చి అక్కడ మా తాతయ్య వాళ్ళు ఉన్నారండి అక్కడ వాళ్ళని మాట్లాడి చ్చి వాళ్ళ ఇంట్లో కొన్ ఒక భక్ష్యం తిని ఊరికొ వచ్చేసరికి ఇంగ వన్ ట్వంటీయో వన్ థర్టీ అలా అయ్యందండి మీ ఇంట్లో కూడా బోన్ ఆ ఏంటండి ఆ తినకుండా ఉన్నామ్ అండి ఆ
బానే ఉన్నారండి అంతసేపు
ఏదో ఒక పని చేస్తుంటాం కదండి ఇంకా పని చేసుకుంటు ఉంటే ఇంగ గుర్తురాదండి ఆకలి హ్మ్ ఇంటి కచ్చి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసి బోన్ చేసి కొద్దిసేపు పడుకొని మళ్ళీ సాయంత్రం లేచామండి
హూ మ్
ఆ మా ఇంట్లో వంకాయ తినరండి లేకపోతే వంకాయ చేసే టోళ్ళం
ఆహా
ఇప్పుడు ఇంజెల్ కొంచెం అందరి కొంచెం ఎలర్జీ ఉంది అందుకు
మ్
మీ ఇంట్లో ఎవరన్నా చదువుకునే వాళ్ళు ఉన్నారా అండి టెన్త్
లేరండి ఎవరూ ఉన్నారు కానీ మాక్ చెల్లెళ్ళు ఉన్నారు అ
ఉమ్ బా రాసిందంట అండి ఎగ్జామ్
అడగలేదండి నేన్
అడగ లేదా హుమ్ ఆ ఉమి చిన్నమ్మ ఆ పిల్ల డబ్బాలో నీ నీళ్ళు తాగుతది చూడు ఆ పిల్లలు నోట్లోకి నీళ్ళు పోసుకొని మింగుతున్నారు ఉమ్మిస్తలేరు హలో మ్ చెప్
చెప్పండి
చెప్పాలి అండి
ఎవరండి
ఆ మా పిన్ని కూతురండి బ్రష్ చేస్తూ చిన్న పాపలు ఇద్దరు పాపలు అవి డబ్బాలో నీల్లు పోసుకొని తాగుతున్నారండి మింగుతున్నారు ఉమిష్లేరు బాయి అ మీ సైడ్ వాటర్ ఏవన్నా ప్రాబ్లమా అండి అంటే వాటర్ ఏవన్నా ప్రా
వాటర్ ఏం ప్రాబ్లం లేదండి
హమ్
మీ సైడ్ ప్రాబ్లమా అండి
వాటర్ ప్రాబ్లం అండి ఈరోజు ట్యాంకర్ వచ్చిందన్నీ నింపామండి
హ అంటే వాటర్ బర్లేదండి
ఉ అంటే మా సైడు వన్ డేకి ఒకసారి పడతదండి అది వన్ టైమ్ పడుద్ది ఫుల్ ఇంగ అందరు అప్పుడే అందుకే ఈ రోజు ట్యాంకర్ వచ్చిందండి ట్యాంకర్ అందరు ఇంక ఈ రజు ట్యాంకర్ చుట్టేఅండి ఇంక అందరు నేను కూడా అన్ని డ్రమ్ములు, బకీట్లు కడువలు అన్నీ నింపామండి ఏంటంటే ఈ రోజు ప వాటర్ పడే రోజే వచ్చాలండి రేపు ఒచ్చినా బాగుంది అనిపించింది ఈరోజు స ఈరోజు ఈవినింగ్ మళ్ళీ వాటర్ వస్తాయంండి నిన్న రాలేదు కాబట్టి ఈ రోజు ఈవినింగ్ వస్తాయండి మళ్ళీ ట్యాంకర్ పెట్టారు కాబట్టి ఈ రోజు వస్తాయో రావండి తెలీదు ఏం చేస్తుంటారండి మీ అమ్మ నాన్న అందరూ?
అ గుర్లి పని
ఉ
కోమ
మీరు టిఫిన్ చేసారా అండి?
లేదండి ఇంకా
చేయలేదా అండి బ్రెషైనా చేసారా లేదా అండి
చేయలేదండి ఇం
మ్
మీరు చేసారాండి
చేయలేదండి చేయాలండి బ్రెష్ చేసి ఆయిల్ వెట్టుకొని తినాలండి ఆకలవుతుంది టి ఫిన్ దెప్పించుకోవాలండి ఎవరితోనైనా మ తమ్ముడే ఎల్లి మ తమ్ముతో తెప్పించుకొని తినాలండి ఇంట్లో కొంచెం వంట లేట్ అవుద్దండి
ఉం
మ్
హలో
ప్పండి
చెప్పండి క
ఒకక నిమిష మండి మ్ చెప్పండి
చెప్పాలండి
చెప్పాలండి మీరేమన్న ఒకటి
హలో
మ్ చెప్పండి
వేస్తున్నారండి ఎంజాయ్లాండి ఇప్పుడేను
బ్రష్ చేయాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రష్ట్ వేసి తినాలండి ఆకలిగా ఉంది
మటనా అండి ఈరోజు స్పెషల్
టన్ అండి నీ ఇంట్లో మటన్
మార్నింగ్ నుంచి తింటారండి
ఇంకా చేస్తన్నారండి ఇప్పుడు తెచ్చారు మా డాడీ ఇంకా అవి చెయ్యాలి దాంట్లోకి అన్నం చెయ్యాలి మళ్ళీ రోటీ చెయాలి అది ఇది అనేలోపు టైం పట్టుద్దండి అందు కకే అండి ఇంకా నాకు రాదండి నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా అండి మా అమ్మ వాళ్ళే చేసి పెడతారండి నేను తింటా మా అమ్మ పనికి వెళ్ళినప్పుడంటే అంటే వర్క్కి వెళ్ళొద్దండి ఫ్యాక్టరీకి చక్లీల ఫ్యాక్టరీకి అని వెళ్ళొద్ది ఆమె వెళ్ళినప్పు ఇప్పుడైతే నేనే ఇంక ఇంట్లో పని అంతా చేసుకొని వంట చేసుకొని నేన్ తింటాండి ఇప్పుడు మా అమ్మ ఇంట్లోనే ఉంది కాబట్టి మా అమ్మకు తోడుగా మా అవ్వ ఉందండి అన్ని చేస్తారండి
ఎవరు
అందుకే అండి సరే అండి నేను తినాలండి ఉంటా అండి
ఎవరు ఉన్నారండి తోడు
మ అవ్వ ఉన్నారండి సరే అండి నేను టిఫిన్ చేయాలండి ఉంటా అండి
సరే అండి హలో